హలో హలో
హలో చెప్పండి
హలో ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరు
మేమ్ కూడా బాగున్నామండి
ఇంకా చెప్
ఇంకా డిన్నర్ అయిపోయిందా
అయిపోయిందండి డిన్నర్ మీదయిందా
స్కూల్ ఆ మాది కూడా అయిందండి అయిపోయింది డిన్నర్
ఆఓ ఇంకా చెప్పండి
కరెంట్ బాగా పోతుందండి
అవునండి ఈన కొత్త ప్రభుత్వం రావడం ద్వారా కరెంట్ అనేది బాగబోతుంది
అవునండి ఇప్పుడైతే ఇప్పుడు వెండాకాలం గూడ కదా బాగా పోతుంది నీకు కు ఫస్ట్ నుంచి ఇది బాగుందా లేకుంటే ఫస్ట్ ను ఉండేది బాగుండేదా ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీక్ నచ్చేది
ఆ ఈ ప్రభుత్వం అనేదండి ఇదే మంచిగున్నది కరెంట్ పోతున్నా గాని ఆ కరెంట్ పోతున్నా గాని ఫెసిలిటీస్ అనేటి బాగ చేసిండు ఈ కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం ద్వార ఆ పాత ప్రభుత్వం ద్వార ఏం లాభం లేకుండే అండి
మీరు చెప్పిన మాట విజమే గానండి ఇప్పుడు దాన్వల్ల ఇప్పుడు చూసింది చేసింన్రూ లేడీస్కి మంచి చేసారు బస్సు కరెంటు
లేదు ఆ పేద ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇం రమ్మ ఇల్లులు ఇచ్చిండు ఈ కొత్త గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ ఎవరు ఇస్తారండి చెప్పండి ఒకటే వన్ ల్యాక్ ఎవరు ఇయ్యలేరు
అవునండి
కానీ ఫైవ్ ల్యాక్ ఇస్తుంది గవర్నమెంట్
ఆ ఇంక వాళ్ళకి పేమెంట్స్ రావట్లే ఇంక సగం మందికి వచ్చినాయి సగం మందికి ఇంక రాలేదండి
త్తాయి అ అవి ఎటు పోవు కానీ ఇందిరమ్మ ఇల్లులు అని టి రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు వచ్చినాయ్ ఇందరమ్మ ఇల్లులు
అవునండి అదైతే నిజమే మంచిగా అది కూడా మంచి పని చేసారు లేని వాళ్ళ ఇంటికి
కేసీఆర్ సార్ ఏమి ఇప్పయాలే ఇంత మా ఇప్పుడు ఇంతకు ముందు
ఉ ఇప్పుడు లేని వాళ్ళ ఇల్లుకి అయితే వాళ్ళ కూడ
ప అదే అంటున్న గుడిసులో ఉనేటోళ్ళకైతే ఆ గుడిసులో ఉన్నట్టు ట్టోళ్ళకైతే మంచిగా హెల్ప్ అయింది దీని వల్ల ఇంక రేషన్ కార్డులు అనేటి కూడ రిలీజ్ చేసిండు అండి ఇం ఇంతక్ ముందు కేసిఆర్ అంటే రేషన్ కార్డులే రిలీజ్ చేయలేదండి
ఆ మీకు వచ్చేసిందదండి మరి
అవునండి ఈ సంవత్సరమే వచ్చిందండి నాకు సెప్టెంబర్ లో వచ్చింది
ఆ మంచిదండి
ఆ సెప్టెంబ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ బోయింది కదా మళ్ళ
ఆ సెప్టెంబర్ పదిహే
ఆ అది ఆ సెప్టెంబర్ లో వచ్చిందండి నాకు
ఈ మంచి చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు చూసేను ఇప్పుడు అందరికి ఇప్పుడు ఆ వాళ్ళు ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి శాలరీ రావట్లే అండి
ఆ ఇది కూడ బడ్జెట్ అనేది సార్లలో ఏమంటే సెట్ అయిత లేదట
ఆ మూడు మూడు నెలలు అయిపోయినా వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా అండి ఇప్పుడు వాళ్ళు కూడ పని చే పని డబ్బుల కోసమే పని కష్టపడు
అవునండి అదైతే నిజమే అదైతే ఇవ్వాలండి ఎవరైనా అరే పని చేసేది డబ్బుల కోసం కదా
ఆ కొంచెం ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అరే మంత్ మంత్లీ వస్తే అరే కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెరుగుతది కదండి పని మీద అరే మనకి మస్ మంత్లీ మంత్లీ వస్తది ఇప్పుడు
తోడుకి అందరికి డబ్బులు అవసరమే అండి పని చేస్ ఆ ఏవి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫీజులదా ఈ ఫీజులు ఎన్ని గనం ఉన్నాయంటే నేను చదివినప్పుడు నా ఇ ఇంటర్ ఫీజ్ కూడా లేకుంటే ఇంతిగన ఇంతగానం
ఆ చిన్న పిల్లలకైతే ఎల్కెజీ యు కేజీ ఏంది ఫై
నేను టూ ఇయర్స్ చదివిన తెలుసా ఇంటర్ లో టూ ఇయర్స్ చదివినా అంతా కూడా కాలే నాకు సెవెం థౌజండ్ లో టూ ఇయర్స్ చదివిన అప్పుడు
ఆ అది కూడా ఇప్పుడు చదువు అట్లా లేదండి ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు పిల్లలకి అంతా చదువు కూడా రావట్లేదు కదా పైసలు పోనీ గానీ ఫ్యూచర్ అ కూడా వాళ్ళకి ఏం రావట్లే చదువు కోసం
స్టడీ అనేది కూడా మ అంత బెటర్గా లేదు పాతకాలం లెక్క ఫీజులు అనేటివి కూడా బాగా హెవీగా ఉన్నాయి
హెవీ అంటే హెవీగా ఉన్నాయి ఇప్పుడు పేద వాళ్ళ అందరు తీసుకురాలేదు కాదా అంటి అ
అట్లా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ లో వేసుకుంటంర్రు
ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచిగనే అండి
గవర్నమెం ట్ లేసుకుంటళ్ళు గాని చిన్న చిన్న పిల్లల్ని గవర్నమెంట్ తీసుకుంటలేదు
ఆహా ఇప్పుడు రిలీజ్ చేసారు కదా అండి చిన్న పిల్లలు కూడా రిలీజ్ అని మొన్ననే న్యూస్ లో చూసినాం చిన్న పిల్లలకి యు ఎ జి నర్సరీలళ్ళ
న కాయ కుది అక్తే
చేర్పిస్తారని చెప్పారా ఆ ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే చేస్తారని చెప్తున్నారు అందుకొసమే ఆ ప్రైవేట్ వాళ్ళు దిగులు బడ్ తున్నారు అంటే మే ఇప్పుడు చిన్న వాళ్ళది ఇప్పుడు అదే కాదండి ఫస్ట్ స్టెప్
అవును
ఇంతముందు తీసుకోవట్లే కదా ఇప్పుడు తీసుకున్నారు ఇంకా బుక్స్ యూనిఫార్మ్స్ ఇంకా వాళ్ళకి భోజనాలు మంచి పెడుతున్నారు కదా హెల్దీ గుడ్లు
అ
ఇంకా మనకి ఏం కావాలండి అదయితే మంచిగా చేస్
అవునండి గవర్నమెంట్ లో అయితే ఫుడ్ ఇయ్యడం యూనిఫామ్లు ఇయ్యడం బుక్స్ ఇయ్వడం అనే
ఇప్పుడు చూడండి పిల్లలకి బుక్స్ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఓపెన్ అయితే బుక్స్ యూనిఫార్మ్స్ అలగేన్ని కావాలండి బాక్స్ అన్ని పిల్లలకి ఏమేమి కావాలండి
సు యూనిఫామ్లు మళ్ళీ లంచ్ బ్యాగులు బుక్కులు అన్ని ఆ షూస్ సాక్స్ అన్ని కావాలిక ఇప్పుడు
ఆ అందుకోసమే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు దిగులు పడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా చేసిందని మనకి వస్తు దా లేదా అని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రిన్సిపుల్ కూడా తిరుగుతున్నారు దానికోసం వర్రీ బాగా అయితున్నారు దానికోసం
ఉమ్మ్ దిగులు పడాల్సిన పనే కదండి అంటే ఎక్కువ శాతం మంది అన్నికనం డబ్బులు కట్టలేరు కదా
ఆ ఇంకా ఇప్పుడు మంచి ఇస్తారు
వయి
అది కూడా మంచిగా చేశారు గానీ ఇంకా ఇప్పుడు ఇది వేరు వేరి గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా అండి ఇప్పుడు మంత్లీ ఫీజలు కూడా ఇప్పుడు అది ఫ్రీ అయితే కూడా ఇప్పుడు ఈ ఇల్లులు నడవాలి అంటే ఇప్పుడు డబ్బులు కావాలి కదా అండి ఈ ఖర్చులు
అవునండి
మీ సైడ్ నుంచి కొంచెం వాయిస్ వస్తుందండి
అవునా అండి చెప్పండి ఏమిటి ఇప్పుడే కరెంట్ పోయిందండి మా సైడ్
మీ సైడ్ పోయింద అండి
ఆ అందుకే ఏమంటే కొంచెం బయటకి వచ్చినా అయితే బయట కొంచెం మాట్లాడుకుంట తలు వాళ్ళు
ఆహా
అదే సౌండ్ వచ్చింది మీకు
మీకు బిల్లు ఎలా వస్తుందండి
బిల్లా ఆ అండి మాకు కరెక్ట్ అంటే జీరో బిల్లు వస్తుందండి ఇప్పుడైతే
మ్మ్ ఏదో సిలిండర్ది ఏదో చేస్తారనే అది వచ్చిందా అండి ఫైవ్ హండ్రెడ్ ఏదో అలా చెప్పిండ్రు కదా
మోదీ గారు ఫైవ్ హండ్రెడ్ వేస్తా అని చెప్పిండు కదా
ఆ అది వచ్చిందా మరి
రాలేదండి ఆ స్కీమ్ కూడా
ఉమ్మ్
ఓన్లీ జీరో బిల్ అయితే నడుస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఫైవ్ మంత్స్ వరకు బిల్లే వచ్చిందండి
ఆ
ఏం చేద్దాము అని మళ్ళా ఏమంటే సార్ మీటర్ ఒక కరెంట్ ఆఫ ఆఫీసు కి వెళ్ళిండు మా వారు అక్కడికి వెళ్ళి చెప్పిండు
చెప్తే తీసారు మరి ఏం చేసారు
ఆ అంటే కరెక్ట్ సెకండ్ వన్ వన్ టూ వరకు రావాలి కదా బిల్ మాకు ఆ టెన్ లెవెన్ టువాల్ వరకు వస్ వస్తుండే అండి అట్లా చేయడం ద్వారా అని
అట్ల రావద్దు కదా అండి
ఆ అట్లా చేయడం ద్వారా యూనిట్స్ అనేవి ది ఈ మంత్ యూనిట్ ఆ మంత్ లో కలిసిపోయేది. అట్లని కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు ఇక డైరెక్ట్ ఫస్ట్ తారీఖ, లేకపోతే సెకండ్ తారీ డేట్ కి మా ఆయన ఏం చేస్తాడంటే యూనిట్లీ యూనిట్ ఫోటో తీసుకుంటాడు.
ఆ మంచి పని చేస్తారండి.
యూనిట్ ఫొటోలు తీసుకొని నకు తెలుసు వీళ్ళ అంటే మీటన్నమ్మాది బిల్ ఇచ్చేటోడు ఈన ఫ్రెండే. డైరెక్ట్ ఆయనకి వాట్సాప్ పంపిస్తాడు యూనిట్స్. ఇక ఆయనే బిల్ కొట్టి ఇస్తాండు ఇక అప్పటి నుంచి.
ఆ మంచిదే అండి అట్ల అయితే.
ఊ ఏం కడదామండి ఏం కట్టాలండి అందరికి ఏమో ఫ్రీ వస్తంది మాకేమో బిల్ వస్ తాందని బాగా ఇది అనిపిచ్చింది మేము అంతగరం కూడా యూస్ చెయ్యం.
ఆ ఎక్కు ఇప్పుడు మనకి కొంచెం తగ్గుతే కూడ బాగ ఇదంటే కొంచం కొంచెం తోటే మనకి
అవునండి.
ఏదైనా ఇప్పుడు ఇప్పుడు కూరగాయలకి పోయినా కొంచెం తగ్గితే కూడా కొంచెం మనకి ఫ్రీ అయితది. డబ్బులకి
డైలీ రోటీన్ వీళ్లకు పాలకి, బిస్కెట్లకి అయితయి కదా!
ఆ ఏదైనా ఇప్పుడు అన్ని విజయ పైన ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ దాని ధరలు బాగా పెరిగిపోయినాయి అండి ఇప్పుడు గ్యాస్ మొద్దు కూడ బాగా ప్రైజ్ అయి పోయింది కొంచెం టైట్ అయింది. దానివల్లనే ఇప్పుడు కొంచెం ఆ కొంచెం తగ్గియాలి అండి దానికోసం ఫస్ట్ అయితే మంచిగ వచ్చే ఇప్పుడు దా ఏం దేని తీసుకోవాలంటే కూడ బాగా ప్రైజ్ అయింది అండి. కూరయగాయలయినా, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు
అ
కుంటే ఇప్పుడు సోపు ఎదేనా పప్పులు తీసుకుంటే బాగ ప్రైజ్ అండి గుడ్లు కూడా ప్రైజ్ అయిపోయినాయి. అన్ని ధరలు బాగా ఎక్కిపోయినాయండి
అవునండి.
సరే అండి మంచిగ మాట్లారు మీ
సరే ఓకే ధన్యవాదాలండి. మ